హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నారా?.
బాగుంద దగ్గర బాగున్నారా?
ఆ బాగున్నానండి.
ఆమ్ తిన్నారాండి మధ్యాహ్నం.
ఆ తిన్నాండి మీరు తిన్నారా
ఆ నేన్ అండి
అవును ఇంకా ఏం వండారు ఇయ్యాల
ఇవాలా చూడండి నేను ఇవాలా బెండకాయ ఫ్రై చేశాను
అవునా ఆహ
అవు
మేము టమాటా చేసినాం పప్పు చేసినామండి
అవునా టమాటా కర్రీ ఏం పప్పా
ఆ టమాటో కర్రీ పిల్లల కోసం టమాటో కర్రీ చేసినాం మేమేమో పెసరపప్పు చేసుకున్నాం
ఆహా
అ అవును ఉ
ఇ
ఇంకా
ఇంకా చెప్పాలి
ఆ మీరు చెప్పాలండి
ఇంకేముందండి ఇంకా మరేం చేస్తున్నారు
ఆ
ఇంకా ట్రై చేస్తున్నారు మీరు
ఏం లేదండి కూర్చున్నాం టీవీ చూస్తుండే మేము ఇప్పుడు కాల్ మాట్లాడుతున్నా
ఆమీకు ఇంట్రెస్ట్ బాగా అండి టీవీ అంటే
అవునండి పాకిస్తానీ సీరియల్స్ చూస్తా చాలా బాగుంటాయి
ఆహా
అవును
ఇప్పుడు దాకా ఎన్ని చూసారండి సీరియల్స్ ఇప్పుడు దాకా ఎన్ని సీరియల్స్ చూసారు
ఇప్పటి వరకు చాలా చూసిన హుమ్ హు
అంటే ఎన్నన్నిఇట్లా మనఅంటే ప్రీ సీరియల్స్ ఫస్ట్ అట్టఉంటాయి కదా
ఆ హలో వాయిసు సరిగా వస్తలేదండి హలో ఆ వాయిస్ సరీగ
ఆ చెప్పండి
ఆ చాలా చూసినానండి
అర్థం కాలే
ఆహా అది సీరియల్స్ ఎన్ని చూసినావ్ అంటె తున్నావు కదా అయితే చాలా చూసినా సీరియల్స్ అంటున్నా ఉమ్
అంటే బాగాన
అవును ఊ
ఆహా
ఆ
అంటే ఎన్ని ఇయర్స్ చూస్తునరండి మీరు
నేను త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ పాకిస్తానీ సీరియల్స్ చూడబట్టి అ
ఆహా
ఆ ఉమ్ ఇంకా
ఓకే మరి మీరు అంటే చూసిన ఇన్ని ఇయర్స్ లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటిదండి
ఆ నాకంటేే బే బేబీ బాజీ
ఉహు
బేబీ బాజీకి బహువే
ఆహా
ఆ అది ఫ్యామిలీ ఉండే ఫ్యామిలీ స్
ఆ ఆహా
ఉమ్ ఇంకా
ఇంకా చెప్పాలంటే మరి మీరు మూవీస్ చూడరా
ఆ మూవీస్ ఇంక చూస్త
ఆ
ఉమ్
అని మూసేస్తారా తెలుగు ఇస్తారా
ఆ ఆ
హిందీ మూవీస్ చూస్తారా తెలుగు మువీస్ చూస్తారా
హిందీ ఇంకా చూస్తా తెలుగు ఇంకా చూస్తా ఉమ్ ఇంకా చెప్పాలి హలో
ఆ
ఆ ఇంక చెప్పండి
అంటే ఎలాంటి బుక్స్ ఇస్తారండి లవ్ మూవీస్ ఆ లేకపోతే హారర్ అడ్వెంచరు
ఆ లవ్ మూవీస్ బాగుంటాయి
ఆహా
ఆ మీరు చూస్తారండి టీవీ హలో
ఆ హలో ఇప్పుడు వినిపిస్తాండి వాయిస్
ఆ ఇప్పుడు వినిపిస్తోంది డిస్టబెన్స్ డిస్టబెన్స్ ఉంది ఎక్కడైనా వెళ్తున్నారా
ఆ అంటే ఇక్కడ పిల్లలు తీసుకెళ్తున్నారండి
ఆ
ఆ
మీ వాడాకి వచ్చింద
ఆ మా వాడకొచ్చారండి ఇటు
అవునా అదే ఎతే
ఆ
హ ఇంకా
చెప్పాలండి
సరీ చెప్పండి మీరు
నేనే చెప్పాల్నా ఆ నాలుగే ముండే అనుకుంటాంది
ఆ
ఆ మూడు అంటాంది ఏందంటే జస్ట్ ఇలా చూస్తావంటే చూడలే
ఆ అవునులే అ ఆ ఇంకా
ఆ ఇంకేంటండి మీరు చూస్తారండి దయ్యాల సినిమాలు
ఆ
దయ్యాల సినిమా చేస్తారా మీరు
అంటే మీ వాయిస్ ఇన్ పడ్లే అండి
హలో
ఆ చెప్పండి
హారమూ సిసేరాఅంటున్న
ఆ చూస్తా కదా
ఇష్టమా
అవును
అంటే ఏ టైం వరకు ఇస్తారండి లాస్ట్ మీరు
ఏది
దయ్యం సినిమా అయితే లాస్ట్ టైం ఎప్పుడు చూడమంటున్నాం అండి ట్వెల్వ్ లెవెన్ అట్లా చేస్తారు కదా
అవును అది దా ఒక్కొక్కసారి లెవెన్ దాకా చూస్తాం లో ఒక్కొక్కసారి కొంచెం చూసి ఇడిసి పెడతాం
ఆ హా హ మేమైతే టువాల్ దా టూ త్రీ అయినా సరే చేసుకుంటు ఉంటాం అండి అప్పుడు తథ్రిల్లింగ్ వేరే ఉంటాది అంటే బాగా నైట్ అవుతాది కదా
అవును
ఇలా గూస్ బాక్స్ వస్తే సైడ్ నుంచి ఎవరైనా చూస్తున్నా కనిపిస్తుంది దయా సినిమా చూస్తా ఉంటే
ఆ హ హి ఉ సరేనా ఇంకా మీరు ఎక్కడనా పోతున్నారా మరి చూడ్డానికి
ఆ లేదండి నిన్నే వెళ్లొచ్చాం మేము
ఆ నిన్న ఎక్కడికి వెళ్ళారు
ఆ నవగాం నుంచి ఇక్కడ ఉంది అనమాట ఒక చిన్న ఏరియా ఆ టెళ్లి వచ్చాం అన్నమాట వీళ్ళకి ఏదో ముక్కు ఉంది బండి అ
హా
ఆ మూకుల అంటుంది అనుచ్చం.
వెళ్ళి అచ్చారా ఆహా.
మీరేళ్లారండి ఎక్కడికైనా.
హ మేము త చాలా రోజులైతందండి ఎల్తు ఏల్తలేము లే. కపోతే మేమింకా. మా ఊళ్లో అ ఉన్నది మా సొంత సవారీలున్నాయ్. అక్కడికి ఏళ్తుండే కనీ ఇప్పుడు వెళ్తలేము. అ
హ్మ్.
ఇంకా.
ఇంకేమింటంటే ఇంకా షేప్పాలిగ మీరే అక్కడ వెదరేల ఉందండి మరి.
ఓ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఎండ ఉందండి లేకపోతే కూల్ గానే ఉండే చినుకులు పడుకుంటా. ఉ ఇంకా ఇది అయినక్క సందలన్ని ఉంటది నాగ్పూడది. అక్కడికి వెళ్తారు చాలా మంది పెద్ద సందలుంటది అక్కడ.
ఆహ.
హ్మ్.
అవునండి చెల్లలప్పుడు చిన్నపిల్లల బొమ్మలు కూడా బాగా అమ్ముతారంటా గదా మంచిగాంటాయంట.
ఓ ఓ త్రీ డేస్ ఎట్లనో పోతాయి అక్కడ త్రీ డేస్ ఉండబడుతది.
అవును అయితే మీరేల్తార సందల్కి.
అ.
మీరేళ్తారా సందల్కి.
ఆ ఈసారి లేదు గాని వచ్చే సంవత్సరం వెళ్దాం అనుకుంటున్నాం. హ్మ్. ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఉంటది సాది సందల్ హురూస్ అని. త్రీ డేస్ సుంటది. అందులో షాహి సందల్ అని ఉంటది సందల్ అది. తాజ్ బాబా మన మాకుంటాది గదా.
ఆ.
ఆ అయితే సందల్ హురుస్ అని ఉంటది.
అ ఆస్.
హ్మ్ టూ డేస్ త్రీ డేస్ అక్కడ ఉండి. అవ్ వస్తాం మన్నట్టు మేమ్.
అంటే అక్కడ ఏమైన్నా మోక్కు ఏమన్నా కడతారా అట్లా దేవుడికైనా మోక్కుకుంటారా.
ఆ మొక్కుంటాం మన్నట్టు మజార్ అని ఉన్నది తాజ్ బాబాది.
అం హా.
ఆ అక్కడికి వెళ్ళలి మొక్కొని అస్తాం.
ఆహా.
హ్మ్. చాలా మంది అస్తారు ఎక్కడెక్కడ నుంచి అస్తారు.
ఆ.
ఆ ఫుల్ మంది ఉంటారు అక్కడ
ఆహా
హ
అంటే ఎం ఇందరు వెళ్తారా అంటే జస్ట్ ముస్లిమ్స్ అందరు వెళ్ళారా హిందూస్ కూడా వస్తారా
హిందూస్ ముస్లిమ్స్ సిఖ్ సాయి అందరూ ఒక్క క్యాష్ అని లేదండి
ఆహా అంటే ఎవరైనా వస్తారా అక్కడ
ఆ ఎవరైనా వస్తారు గోండీస్
అంటే ఎక్కువ అంటే మన ముస్లిమ్స్ది కదా ఫెస్టివల్స్ మీ అట్లా వ సర అనేసి
ఎక్కువ అంటే మన ముస్లిమ్సే కానీ ఇగా వాళ్ళకి ఇంకా మంచిగా అనిపిస్తే మొక్కుంటే అది అయితే వాళ్ళు ఇంకా వస్తారున్నట్టు
ఆహా
అట్లా ఆ ఇంకా సరే అండి మరి చాలా మంచిగా మాట్లాడారు ధన్యవాదాలు
ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కూడా బాయ్